బావున్నరా అండి
బాగున్నా మీరు బాగున్నారా
మేము బాగున్నామండి మా ఇంట్లో వాళ్ళు బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అవునండి ఏం చేస్తున్నారండి
నిను వంట చెస్ స్తున్నానండి
ఏం వంట అండి
హు మాది సాంబార్ అండి
సాంబార్ మాదేమో కారపప్పలండి మీకు చేయడం వచ్చా కారపప్పలు
కారపప్పులు చేసుకుంటున్నార
ఆ బియ్య పిండి తోటి చేస్తాం మేము
తెలుసండి మా ఫేవరెట్ అది మేము చేసుకుంటాము
అదే అనండి భోజనం అంటే టిఫిన్ కి అల్పాహారం
ఈ రోజు అదేన మీది
అవునండి మాది ఈ రోజు మా పొద్దున అదే మధ్యాహ్నంకి ఇంగ వేరేద్ చేస్
అవునా
సాంబార్ ఎట్లా చేస్తారండి
ఫస్ట్ అయితే పప్పుఉడుక పెడుతున్నా అండి పప్పుడికేలోపు నేను కూరగాయలన్నీ కట్ చేసుకోవాలండి ఏమేమి తీసుకున్న అంటే సోరకాయ ములక్కాయ బెండకాయ టమాటా దొండకాయ వంకాయ ఇవన్నీ
వంకాయ కూడా ఎత్తరా అండి సాంబార్ల
ఎస్తారండి క్యీఫ్లవర్ కూడా ఏస్కోచ్
క్యాలీఫ్లవర్ కూడా ఇఎత్తరు క్యాబేజ్ కూడా ఏసుకుంటారు అయితే ఇగా క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అవునా అండి అయితే మా దగ్గర పచ్చిమిరపకాయలు కూడా వేసారు ఉల్లిగడ్డలు కూడాస్తారు అండి మీదగ గ్రేయర్ కావచ్చు సాంబార్లార కారం ముప్పుతార అ మీరు సాంబార్లు లేయితే చింతపండు అవి
చింతపండు రసము కారంము పూ పచ్చిమిర్చి మన ఇష్టమ అండి ఎన్ని ఎన్ని అయి చేసుకోవాలంటే అన్ని అయి
ఆహా అవునా అండి మంచిదే కదా మ మంచి ఉంటా అంట రెండు మడు రోజలుంటా
ఉంటదండి నేను చేస్తే ఉంటది మరి
మీరు చేసి ఉంటుది మా ఇంట్లో అయితే నేను చేస్తే ఒక్క రోజే ఉంటుదండి అందుక కానీ అంత బాగుంటది కాబట్టి
అవునా నేను
పెడతాను
ఓకే వస్తాను నేను చేస్తానండి చాలా చేస్తానండి నేను
అవునా అండి మీ ఇంట్లో వాళ్ళు అందరు తింటర్గావచ్చు కదా
ఆ ఫుల్లుగా మాకైతే రోజు త్రీ టైమ్స్ చేస్తాం గా మనం భోజనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మాకు సాంబార్ అయిందను కో మాకిగ ఎ
పండగనే హాహ ఆ రోజు పండగనే కదా అండి మీకు మాకేమో మా ఇంట్లో త మా ఇంట్లో తలకాయ కూర చేసిన రోజు పండగ అండి మీరొస్తే రండి మీ కూడా తలకాయ కూరండి వెడతా నేను
ఓకే అండి
తలకాయ కూరెట్ల వండాలో నాకు కూడ తెలవదు కానీ తెలుసుకుంటానండి మా అమ్మని అడిగి మీరు వచ్చినప్పుడు ఆ అయితే పెడతానండి మా ఖచ్చితంగా మీకోసం ఓ కి కిలో తెచ్చి పెడతాను ఎనిమిది వందలు అంట కిలో తెచ్చి పెడతా మీకోసం
మీ దగ్గరనే తక్కువ ఉందిగా మా దగ్గర తొమ్మిది వందలు పదకొండు
మాకు ఎనిమిది వందలే అంటే మాకు ఇస్తారులేండి ఇక్కడ మేము ఎప్పుడు కొనుక్కోము అనమాట ఎప్పుడో ఒకసారి చుట్టాలు వచ్చినప్పుడే తెస్తాం అనమాట మీరు రండి మీకు తెచ్చిస్తాం
ఓకే అండి
అవునండి ఏం చేస్తున్నారండి ఇంకా సాంబార్ దేనా పొద్దునుంచి పని
పొద్దునుంచి పొద్దున లేవాగానే హ్మ్ రాగి జావా తాగుతామండి.
అవునా మేమేమో మూడున్నర నాలుగింటికి వేడి నీళ్ళు తాగుతాం అన్నమాట అందరం లీ
మేం కూడా వెేడి నీళ్లు తాగుతం కానీ లీటర్ లీ టర్ తాగమండి ఓ గ్లాస్ తాగు
హ్మ్ అంటే కొంచెం లీటర్ తాగితేనే కడుపు కాలీ ఫుల్ అయితది అనమాట
అవునా మేం జా రాగిజావ తాగు తాము. తాగాక భోజనం చేస్ తాం
ఆ అవునా అండి
ఓ
మీ పిల్లలు చాలా యాక్టివ్ గున్నరు కదండి చదువు బాగా చెప్తారా వాళ్ళకి మీరు అదే చదువుతనే ఉన్నారు కదండి చదువు చిన్న పొద్దునుంచి అది సదువేనా అండి పొద్దున్న లేచిందంటే ఆళ్ళకి
అవునండి ఒక ఆమె ఏబిసిలు చదువుతుంది, ఇంకో ఆమె రైమ్స్ చదువుతుంది. ఇంకో ఆమెమో ఇంకో ఆమెమో బయట ఏమేమి వాతావరణాలు చూ అనిపిస్తుందండి
అవునండి ఈ రోజు మాకు వర్షం పడ్డదండి మీకు పడ్డదా అండి వర్షం ఆ మా దగ్గర కూడా అసలు నేనైతే ఎప్పుడు ఊసిందని ఏసీ వేసుకున్నానండి మళ్ళీ కొంచెం సేపుగా ఆగానే సల్లగా అయింది ఇంకా వనుకొస్తుందండి చెద్దర కప్పు కొన్ని పడుకోవాల్సింది వచ్చింది మా ఇంట్ల
అవునా?
ఆ అంటే ఫస్ట్ ఏమో వేడి వేడి అయింది తర్వాత చల్లగుందనమాట.
ఫస్ట్ కొంచెం ముడుకోబోద్
ఆ తర్వాతనేమో మంచిగనే ఉంది ఏసీ వేసుకున్నాక మళ్ళీ తెల్లవారుజామున కూడా ఏసీ వేసుకున్నామండి చలి పెడుతుందని చ్చి ఎండ అంటే ఉడుకుతుందని
వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు
అవునా అండి ఇంకా అల్లరి అల్లారే ఉంటది కదండి
ఈ రోజు స్కూల్ లేదట అందువలె
ఫో అయితే మీక్ పెద్ద పండగనే కదండి ఇయాల
సాంబార్ చేస్తున్నాన్ ఇంటి కాడ ఉండరు. ఈరోజు రంజాన్ తెలుసా అండి మీరు మీకు రంజాన్ రోజు హలీం హలీం వండుకుంటారు తెలుసా అండి?
అలీం ఆహా తినలేదండి. మీరు తిన్నారా?
తినలేదండి ఇ నెల మెమ్ తినడం ఉండదు మాకు
మీర్ తినరా?
తినమండి.
మరి చేస్తారా మరి నా కోసం, నేను వస్తాను? మీ చెల్లె వాళ్ళని, అ కైవాలళనివనీ ఎవర్నైనా అడగండి తెలుసుకోండి నాకు చేసి పెట్టండి
సరే అండి యూ్యూబ్ ఉంది కద
ఆ కానీ యూ తుబ్లాయి ఏమొమొ చెప్. అవునండి మీకు ఒకటి తెలుసా? పసుపు కొమ్ముల చార్ చేయడం వచ్చా, మీకు?
హా
పసుపు కొమ్ములు ఉంటాయి కదా అండి చెట్టుకాయలు పసుపు కొమ్ములు? వాటి తోటి చారు చేస్తారు. మా ఫ్రెండ్ చే చేస్తదండి చ చూపరి ఎతుదండి అసలు. నాక్ నాకు కూడా అదే డౌట్. చిినీ నాక్కూడా తెలివదండి తాగలే నేను ఎప్పుడు మీకు ఇంకొక కూర తెలుసా అండి? నల్ల నువ్వుల చారు, అండి? నల్ల నువ్వుల తోటి పన్నీర్ కుర్మా చేస్తుది జీడిపప్పులు వేసి. అసల్ సూపర్ ఉంటుద నె నల్ల గుంట ని కాబ
వామ్మ ఇవన్నీ నేను ఎప్పుడు ఇట్లేదండి అసలు.
మాకు, మచ్చి ఊహించుకోండి ఏం కాదు నల్ల నువ్వులు ఎట్లాంటుంది అంటే, బుడిద లెక్క ఉంటుంది. కానీ, టేస్ట్ సూపర్ ఉంటుందిండి, చూడ్డానికి నల్లగా ఉంటంది, గలీజుగా ఉంటుది కానీ తింటే సూపర్ ఉంటాది.
బుడద ల
ఆ మరి నల్లగా ఉంటది కండి నువ్వులు మిక్సీ పడితే. కొంచెం వేయించి మిక్సీ పట్టాలి పన్నీర్. మెంతుల చారు వామ్మో తినలే అండి మెం మెంతులు మోషన్ ఐ
మోషన్ కావండి మోషన్ అయే తగ్గిపొ
అవునా? తగ్గిపోతుందని తెలియదు ఫ్రీ అయితేందని తెలుస అండి నాకు ఈ మాట.
ఫ్రీ కాదండి తగ్గిపోతుంది గట్టిగా అవుతుంది లూజ్ అయ్యింది త
అవునా అండి
ఆ
మా ఇంట్లోనేమో ఈ రోజు ములక్కాయ చారు చేదం ముల్లక్కాయలు తెచ్చిరు పచ్చడి పెడదాం అనుకుంటాన్నాం అవునండి మీరు సాంబార్లు వేసుకుంటే ఒక్క రోజే తింటారు కదండి సాంబార్ల ములక్కకాయలు నేనైతే పది రోజులు తింటా అన్నమాట ములకాయ పచ్చడి పెట్టుకొని మరి
అవునా ఏ తెలీదండి ఒకసారి ప్రాసెస్ చెప్తారా
ఇప్పుడు మమా పచ్చ టమాటాలో ఎట్లా వేస్తారో ములకాయ పచ్చడి ములకాయ లేయాలి అంతే అన్ని కారం ఉప్పు అన్ని అన్నిటికి సేము ఉడక పెట్టడం ఓయమ్మ ఉడకబెట్టద్దండి పచ్చిట పచ్చి కొంచెం ఆ కారం ఉప్పులా నూనెలా నాణాల అంతే ఇక
తీయండి అవున
ఉ
ఓకేనా
ఇంకా అండి ఏం చేస్తున్నారడి మొత్తం వా అంత సందడి సందడి
మా ఇంట్లో ఎప్పుడు ఇలానే ఉంటుందండి వామ్మోగాయ జరుపుకోమండి మేము కాకపోతే
అవునండి మరి ఇప్పుడు వచ్చే పండగ మీకేం
నాకాన్ని పండగల లీ
ఆ అవునా నాకైతే రాగి పండుగ ఇష్టమండి ఎందుకంటే పైసలు వస్తాయి
పైసెల కోసం రాకి పండుగ ఇష్టం అండి
అంటే మా అన్న హితుడు కదా అండి అందుకే నాకు ఇష్టం దాని గురించి నాకు ఏం తెలియదు కాని ఈ పండగ కేతే పైసలు తెచ్చుకుంటానండి ఒక స్వీట్ బాక్స్ తీసుకపోతా ఒొక్క రాకి తీసుకొని పోతా మీకు తెలుసా అండి
తెలుసండి మహాభారతంలో కృష్ణ నునికి ఆ అదింట అను పేరు కు గుర్తుకొస్తలేదండి పాండవుల భార్య ఆ ఆమె కృష్ణుడికి దెబ్బ తగులు ఆమె చీర కొంగును తీీసి అతడికి చేతికి కట్టుకడుతుంది అపుం తీరగాది అలా కట్టుకట్టడం వల్ల మనకు ఆ రోజు నుంచి నీకు ఏ బాధ వచ్చినా నేనుందా అని ఆమెకు ద్రౌపదికి కృష్ణుడు చెప్తాడు
అవునండి
ఆ అన్నయిలాగ కండగా ఉంటు ఉంటా అ చెప్తడు అందుకే రాఖీ పండుగన ఆ రోజు నుండి జరుకుంటం
అవునండి ఎప్పుడు వస్తుదండి ఆగస్టులన ఏదో వస్తది కదండి మ ఏ సంవత్సరం ఆ కర్లా
ఆగస్టు లోనే వస్తదండి
అవునండి నా నాకు అప్పుడు పుట్టినరోోజు ఉందండి బట్టలు కొనుక్కోవాలి నేనైతే రాఖీ కొనుక్క కుంటన్న పూటిన రోజుకి రెండు కొనుకుంటునాండి మా నాన్న దగ్గర పైసల్ తీసు
మీరు అదృష్టమంతులండి
ఎందుకండి మీరు కాదా అండి అదృష్టవంతులు
ఆ కాదండి మాకు గొనియరండి
ఎందుకు కొనియారండి మీకి ఇట్ల వాళ్ళని అడగండి మీ కుటుంబం మీ ఆయనని మీ అక్కయని మీ అమ్మని మీ నాన్నని అడగండి ఇస్తారు
అడిగిన కూడా కొనియాడండి ఉన్న సలాయ ఉన్న సీరలు కట్కుకోండి డ్రెస్సులు ఎందుకు
అవునండి మీకు మీ మీ ఇంట్లో వాళ్ళు ఫుల్ బట్టలు ఇప్పిస్తారా అని విన్నాను మరి మీరేమో లా అంటున్నారు
అ
నాకు మీ ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట ఫుల్ బట్టలు ఇప్పిస్తారంటగా మీకు ఆ అవునండి నాకు చెప్పిరు ఒక అంటే ఎవరో ఒకలు చెప్పిరు అనమాట మీ ఇంట్ల ఆ తెలుసండి మీరు తెలవకపోవడం ఏందండి మీతో టి ఎంతసేపు మాట్లాడతానంటే తెలవకుండ ఉంటదా
ఇస్తారండి బానే
ఆ రో అంటే వా మీరు ఊక అడుగుతారటగా జీతం రాంగనే ఇది కొనిపి అది కొనిపి అంటారంటగా అండి మీ నాన్ననయిన మీ ఇంట్లో వాళ్ళనయిన అందరినీ
మాకు జీతాలు ఉండవండి పంటలు పండుతనే పైసలండి
అవున మంచిది కదాండి ఎట్లయినా పంట పండినప్పుడు కొనుక్కుంటరు కదా మీరయితే మరీ ఎం కొంటరండి పైసల్ దసిపెడ్తర అండి బీరువాల
కియాల కదండి పని చేసిన వాళ్ళకు
అవునులేండి మీరు బోరా అండి పొలం దగ్గరికి ఉ సరే అండి మరి
సరే ఓయ్ సరే తాగుపోండి నేను కూడా తాగాలి సరే అండి